ఎలా ఉన్నా ఎలా ఉన్నారు?
బాగున్నరా? ఏం చేస్తున్నరు?
నేను ప్రస్తుతానికి ఖాగానే ఉన్నానండి, మీరేమి చేస్తున్నరు?
కాలి అండి.
తిన్నారండి
తిన్నామండి మీరు తిన్నారా?
ఏం కూర వండుకున్నారు?
నేనా యూ హు బయటన్నారండి మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది సౌండ్
ఆ కూలర్ సౌండ్ అనుకుంటా మీకు కూలర్ సౌండ్ వస్తు
చెప్పండి
ఉమ్ ఇప్పుడు ఎండకాలం కదా కూల్ వాళ ఎ స
అ
అది బంద్ చేయడం రావల ఎందుకంటే పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అతనికి గాలి కావాలి
ఓకే అండి
ఉమ్ ఏది లేకపోతే విన్నాను
తిన్నారా అండి
తినలేదు అని చెప్పాను కదా
ఎందుకండి టైం టైం కి తినాలి కదాండి టైం ఎంత అయితుంది చూడండి హెల్త్ కాన్షియస్గా ఉంచుకోవాలి.
అవును తింటానండి ఇప్పన్
మ్ హలో హలో వినిపిస్తుందా
వాయిస్ ఏమి వినబడటం లేదండి మీది
ఇప్పుడు ఓకేనా అండి నాకు నీ వాయిస్ విన్పిస్తుంది నాకు
ఇప్పుడు వినిపిస్తుందా?
యా వినిపిస్తుంది.
ఎగ్బత్ స్ట్రా అనుకుంట
ఏం చేస్తూ ఉంటారండి మీరు?
నేనే స్టడీ చేస్తా ఉంటాను
ఉ ఇగ
మీరేం చేస్తుంటారు
ఏం చూడకు ఎడ్యుకేషన్డి స్టడీ
ఎడ్యుకేషన్ దిస్ లో ఉంటారా
మ్
ఇంకేం చేస్తుంటారు
జాబ్స్ కోసం సార్చ్ చేండి ప్రిపేర్ అయితే ఉన్నాను. గవర్నమెంట్ జాబ్స్ కోసం
గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేరింగ్ చాలా కష్టం
అయ్యో మన బ్యాచ్ అవునండి.
ఈ మధ్యలో ఏదన్నా ఎగ్జామ్ రాసార
ఈ మధ్య అండి ఇప్పుడు రాయలేదండి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ రాసాను.
అవును ఓకే
అవునండి
పాస్అయితనాని నమ్మకం ఉందా మీకు
కనీసం స్టామియాండి చూడాలి. కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్స పోంగా లక్ ఉంటే క్వాలిఫై అయిత కావచ్చు.
ఎన్ని క్వొశ్చన్స్ అయినయ్ టోటలల్ల
ఎయిటి క్వస్షన్స్ అయినయ్
యైటీ క్వశ్చన్స్ ల టోటల్ ఎన్ని మార్క్స్ కరెక్ట్ గావాలి
యైటీ కీ పార్టీఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్స్
మీరెన్ని అటెంప్ట్ జేసారు
నేను ఒక సిక్స్టీ క్యూస్షన్స్ అటెంప్ట్ చేసానండి
ఉమ్ హు సిక్స్టీలొ మీరు ఫిఫ్టీ కరెక్ట్ అయితని మీర నుకుంటాల్ల సిక్స్టీ కి బేట్టారు మరి యైయిటీ పెట్టచ్చు గదా
క్స్ కుడున్నయి కదా అండి అన్ని బేట్టుకుంటా పోత
కటాఫ్ ఎన్ని మార్క్స్ ఉన్నయి
తెలీదండి కట్ ఆఫ్ మార్క్స్ జీరో పాయింట్ టూ పర్సెంట్
ఉమ్ టాప్స్ ఉన్నాయని మీరు కొన్నే బేట్టారా
అవునండి
ఉమ్ ఒకళ చెప్పలేం గదా కటాఫ్స్ కంటే రైట్ రైట్ మార్క్సె ఎక్కువ కావచ్చు గదా ఏ పి లా
అంత నమ్మకం లేదండి అందుకే పెట్టలేదు, నా మీద నాకే అంత కాన్ఫిడెన్స్ లేకపోయుండే
అవునా
థ్యాంక్ యూ అన్ మీరేం చూస్తారండి
మార్నింగ్ స్టడీ చేస్తా నేను
అవునా నార్మల్ గా మీ జ్ హాబీస్ ఏంటి అండి మీకేమన్నా గోల్
రీల్స్ చూడ్డమ్
రీల్స్ చూడం మీ హాబీస్, ఇంకేం హాబీస్ ఉన్నయండి నార్మల్ గిట్ల రీడింగ్ బుక్స్ సింగింగ్ సాంగ్స్
వీడియోలు చూస్తానండి సాంగ్స్ వి మీకు మీకండి
నేను లిజనింగ్ సాంగ్స్ నార్మల్గా
ఎలాంటి పాటలు పాడతారు అనిపిచ్చి వింటారు
పాడతా అని చెప్పలేదండి వింటా అని చెప్పాను
నేనదే కొశ్శన్ అడిగాను ఎలాంటి పాటలు పాడుతరో అని చీ ఆ సారీ మీరు ఎలాంటి పాటలు వింటారో అని చెప్పాను గదండి వినలేదా?
నేను నార్మల్గా ఫోక్ సాంగ్, ఐటమ్ సాంగ్స్ లవ్ సాంగ్స్
ఒక ఐటం సాంగ్ పాడతారా?
పాడనీకి రాదండి జస్ట్ నేను సాంగ్స్ వింటాను
ఒక్ ఒకటే సాంగ్ అంతే వినడానికి అంటే ఇలాంట్ టె మీ ఒక చిన్న స్టార్ట్ జేస్తే చాలు
లేదండి నార్మల్గా నేను సాంగ్స్ వింటాను గాని ఎక్కువ నాకు పాడడం ఇష్టముండదు
తిన్నరా మీరు
తిన్నామండి మీరే తినలేదు మీకొంచెం కూడా హెల్త్ గురించి పట్టింపు లేదునుకుంటా ఈ సమ్మర్ లో ఇంకా ఫుడ్ తినకుంటున్నారు డిహైడ్రేట్ అయిపోతది బాడీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తయి చాలా
అంటే నా హెల్త్ గురించి నాకు ఎంత లేదు నా కోసం పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు
అవునా ఎందుకు చేయరు మీ పేరెంట్స్ ఏం చేస్తారండి చెప్పరా మీకడితే మీరు కాలు చేయరా వాళ్ళకి
కాల్ చేయనండి ఎప్పుడు పోతారా అని చూస్తారండి
అర్థం కాలేదండి
అదే ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తారా అని చూస్తున్నా
ఓకే ఈ రోజు డే ఎలా జరిగింది అసలు తిన్నానండి మీ డే రొటీన్ చెప్తారా నార్మల్గా
సీయింగ్ రీల్స్ సీయింగ్ రీల్స్ సీయింగ్ రీల్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు అదే పని చేేస్తే ఒంటికి చాలా మంచిది
ఓకే ఇనీన్న మూవీస్ వారు ఏమన్నా ఏటన్నా బయటకి వెళ్ళారా అండి థియేటర్ లో మూవీస్ చూడడం కానీ
లేదండి వెళ్ళలేదు అంత బడ్జెట్ లేదు పేదవాళ్ళం
ఓకే
మీరు వెళ్ళారా
వెళ్ళామండి
ఎలాంటి మూవీకి
ఫన్ మూవీ
ఫన్ మూవీ కీ వెళ్ళారా ఇంకా ఏం చేస్తుంటారండి మీరు
నార్మల్ చెప్పాలి మీరేమన్నా కొత్త విషయాలు ఏమన్నా ట్రిప్కి వెళ్ళారా మీరు ఈ మధ్య ఈ ఇయర్ లో విసిట్ చేయని ప్లేసెస్ ఏమన్న హలో హలో హలో హలో హలో అ